హలో
ఆ వినిపిస్తోందా ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్న
ఏం చేస్తున్నారు ఆ తినే వచ్చిన్నాను ఆఫీస్ లో
ఏం తిన్నారు
చపాతి రైస్ సాంబారు ఆ ఆలూ కర్రీ
ఊ
ఎంటి క్యారెట్ అన్నము పెరుగు ఊ
ఫుల్ ఐటెమ్స్ అన్ని
ఆ డైలీ అట్ట్నే అంతే టిఫిన్ ఆ ఇంకా నార్మల్గా ఉప్మా అండుత ఒక రోజు ఒక రోజు పొంగల్ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు ఇది వెజస్టబుల్స్ తో చేసిన ఇడ్లీ ఆ టిఫిన్ సరే ఇంకా నార్మల్ లంచ్కి వచ్చేసి చపాతి డైలీ ఉంటుంది
అవును నైట్ చేస్తారు కదా మ్యాక్సిమం చపాతి
ఆ అంటే అక్కడ లంచ్కి ఇస్తారు
అవున
ఉమ్ నాది ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి
ఆ
అ చేస్తారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా చేస్తారు చపాతి ఫస్ట్ షిఫ్ట్ పోయేది ఇంకా డైలీ ఉంటుంది చపాతి ఇంకా రైస్ ఉంటుంది ఒక్కో రోజు వెజిటబుల్ పలావు అలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఆ బాగుంటది
ఆ
మీరు ఏం తిన్నారా
పప్పు అన్నం తిన్నమే ఏ
ఆంధ్ర సైడ్ పప్పు ఎక్కువ
అవునా
న్యాను ఆంధ్రనే మా ఇంట్లో కూడా ఎక్కువ పప్పు చేస్తాండి
అహా
ఇక్కడ తక్కువ ఇక్కడ సాంబారు గింజల చారు ఎక్కువ బాతులు ఎక్కువ టమోటో భతు వంగి భతు అవు నాకు సెట్ అయ్య ఉండది
ఆ
మా ఇంట్లో వాళ్ళు వస్తేనే వాళ్ళు కొంచెం ఇబ్బంది అలవాటు ఉండిలే కదా వాళ్ళు తినేకే కొంచెం ఇబ్బంది
ఆ
వాళ్ళు వచ్చినప్పుడు అక్కడట్లా చేస్తాము అవే చేస్తాము
ఇక్కడ హోలీ అందరూ బాగా చేస్తారు కదా
ఉమ్
దీపావళి
ఆ బాగా చేస్తాయి ఇక్కడ దీపావలి ఉన్ను ఆ ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి ఎక్కువ ఎక్కువ కర్ణాటకలో వచ్చేసి కర్గం బాగా చేస్తారు వరలక్ష్మి వ్రతం బాగా
ఏంది కర్కంబడా
కర్గము కర్గము అన్ కొట్టండా ఆ ఆన్లైన్ లో వస్తుంది ఫేమస్ అది ఇక్కడ బెంగళూరు కరగమ్ము అని అంటే ద్రౌపది అమ్మవారికి అ సెలబ్రేట్ చేస్తదాది అది వచ్చేసి సపరేట్ క్యాస్ట్ వాళ్ళే చేసేది అది మంలాంటోళ్లు కాదు వాళ్ళకి వాళ్ళ వాళ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తారు అది ఎట్లా అంటే బింది ఉంటుంది కదా రాగి బింది కానీ
ఆవును
అ తర్త దాని మీదే ద్రౌపది అమ్మవారు కూర్చోబెట్టి ఆ పూలతో డెకరేట్ చేసింటారు చనా వెయిట్ ఉంటది అది అది తలమీద ఇ ఎత్కొని బ్యాలెన్స్ చేయల కింద పడిపోకూడదు
ఆ ఎంత దూరం నడచాలా
ఆ వాళ్ళ గుడి నుంచి ద్రౌపది దేవి గుడి ఉంటుంది అక అక్క నుంచి స్టార్ట్ చేస్తారు ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ తిరుగుతారు తిట్టారు ఏందంటే ఆహా ఒకేర్ అందుకే వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇప్పించేస్త అనమాట చిన్నప్పటి నుంచే హ్మ్ అతర చిన్న ట్రైనింగ్ ఇప్పిస్తారు చిన్నపిల్లలను కూడా ఒక్కొక్కసారి ఆ చేపిస్త సారు ఆ కర్గంకి వాళ్ళకి వచ్చేస ఎట్లంటే అ చిన్నది బిందె ఉంటుంది దాంట్లో రాకులి బండు తర వొస్తదాది పెద్దగా
ఆ
అది దాని మీద కాలషం పెట్టి కలుషంలో నీళ్ళు ఉంటాయి అది తల మీద పెట్టుకొని ఆ డ్యాన్స్ చేస్
అది రాగి బిందెనే బరువు ఉంటది మళ్ళా దానిలో నీళ్ళు పోస్తారా
ఆ అవును రాగి బిదింలో పోయారు పైన మళ్ళా స్టిక్ మీింద కాళషం పెడతారు ఆ కాళషంలో వాటర్ పోస్తారు అది వాళ్ళు తల మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తారనమాట డ్యాన్స్ ఎస్తారు అది కింద పడిపోయి ఇప్పుడు వరకు పడిపోయిండదు
ఆహా
కింద పడిపోతే ఇంకా కరకం చేసే వాళ్ళు స్టార్ట్ చేసేయళి ఇంకా అందుకు చనా స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇస్తారుమాట దనికి
అ ఇంకా స్టార్ప్ చేస్త
వెయిట్ అ తలకి వెయిట్ ఇగ వేరే పెట్టి బ్యాలెన్స్ చేపించేలాగా ఫుడ్ యావ్ తినల్లా ఏవ్ తిన్నారాదు
ఆ
ట్ మెయిన్ చేయాల ఎప్పుడు లేయాల ఎప్పుడు పంనుకోవాలా
ఆవున
అన్ని ట్రైనింగ్ ఇప్పిస్తారు అన్నమాట
ఆ
చిన్నప్పుటి నుంచే ప్రాక్టీస్ కాబట్టి ఇప్పుడు వరకు ఏం సెప్ ఏం లేదు అంటే చాలా ఫేమస్ ఆ టైమ్ ల ఇక్కడైతే ఊర్లో అందరు పోతారు కరగం చేస్తే చనా ఫేమస్ ఆ టైమ్ లో ఫ్లవర్స్ సో చనా కాస్ట్ అయిపోతుంది
అవునా ఇగా అప్పుడె అందరు అది ఇంగా ఫేమస్ కాటి అన్ని రేట్లు పెరిగిపోతాయ్
ఇంక సేమ్ వరలక్ష్మి వ్రతం రోజు అంతే అట్లే ఉంటుంది కాస్ట్
వరలక్ష్మి వ్రాతాం అంతా అమ్మాయిలే
ఈ సరంటే పోతామన్నమాట ఆ ప్రతి ఇంట్లోనూ పూజ చేస్తారు ఆ రోజు అందరు ఉ అందరి ఇలల్లో ఉంటే పిట్ చేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టి తెలుస్తారు ముందు రోజు అమ్మవారు వరలక్ష్మి దేవున్ని రెడి చేసి అ పిలుస్తారు ఇంట్లోవాలని
అవును
అంటే వాళ్ళ రిలేటివ్స్ తెలిసినోళ్ళు అట్లా వాళ్ళందరినీ పిలుస్తారు ఆ అమ్మాయిలు ఆ ఆ ఉహు అమ్మయీ పళ్ళైనొల్ అనేమ్ కాదు పెళ్ల్ కనొల్ అందరు ప్రతి ఇంట్లోనూ పెడతారు ఇక్కడ అయితే ఉమ్ ఎక్కువ చేస్తారు వంటలు అన్ని చేస్తారు ప్రసాదం చేస్తారు ఆ రోజ్ జు ఇంకా అందరు పిలిచిండే వాళ్ళు ఆ చనా వెరైటీస్ చేస్తారు ఆ రోజు ఇంగా ఇంటికి పిలిచిన వాళ్ళకి భోజనం పెట్ పెట్టి ప్రసాదం ఇచ్చి పసుపు కుంకుమిస్తారు
ఉమ్
ఇగా అమ్మవారిని త్రీ డేస్ వరకు ఉంటుంది ఆవ్ ఏస్తారు
ఆ ఖచ్చితంగా గాలి ఇస్
ఉమ్ ఉమ్ గాజులు ఇచ్చి పసుపు కుంకుమా ఇచ్చి స్తారంటే తమలపాకు ఇచ్చి వక్కను అరటి పళ్ళు జాకెట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చి పసుపు కుంకుమా పెట్టి భోజనం చేసి
అందరు మట్టిగాలు వేసుకొని ఆ రోజు పసుపు పట్టించుకుంటారు
ఉమ్ అందరు బ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఇంకా టెంపుల్స్ లోనూ పెడతారు టెంపుల్స్ లోనూ పెడతారు ఉమ్ ఆ రోజు ఒక్కటే కొంచము గ్రాండ్ గా ఉంటుంది బాగా చేసుకుంటారు అంటే ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఆ తెల్వారు జామ్ లోపు కంప్లీట్ అయిపోంటుంది అమ్మవారిని రెడీ చేస్ చేసి తెలవారయ్యి అయితానే చేయరు ఎక్కువ తెల్లవారుజాము లోపు చేస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా రెడీ చేస్ చేసేసల్లా అప్పుడు పూజ అయిపోయింది అప్పటికే అయిపోయిందల్లా పూజ
ఆహా
అప్పుటికే చేసేస్తారు ఇం తెల్లరినాక సూర్యుడు వచ్చినాక చేయరు సూర్యుడు రాకముందే పూజ చేసేసి పెడుతారు ఆ తర్వాతే పిలిచుండో వాళ్ళు ఇంటికి వాళ్ళ టైం చూసుకొని వాళ్ళ వీలు చూసుకొని వస్ స్తరు వాళ్ళకి నార్మల్ గా పసుపు కుంకుమిచ్చి భోజనాలు పెట్టి పంపిస్తారు
ఆహా
ఇంకొకటి ఏమంటే స్పెషల్ అ కంపెనీ లో అం నేను జాయిన్ అయి ఇంకా వన్ ఇయర్ కూడా అఇన్ లేదు
ఆ
తెలీదు చేస్తారు ఏమో తెలీదు అంటే అది ఏమన్ సి కంపెనీ కాబట్టి ఇండియన్ చేయరు ఫెస్టివల్స్ ఆ జపనీస్ కంపెనీ కాబట్టి వాళ్ళు ఫెస్టివల్స్ చేస్తారు
ఆ
మ్ ఇంకొకటి ఏమంటే వరలక్ష్మి వ్రతం రోజు అత్ర సల్ అంట్ర కదా అవి కజ్జాయ అంటారు ఇక్కడ దానికి గసగసల్ గసగసలు పయసం చేస్తారు ఆ గసగసలు పాయసం లోకి అత్ర సలు అద్దుకొని తింటారు
ఆహా మనం అస్సలు అట్లాగ చెయ్యము
ఆ నేను ఇక్కడికోచ్చినాక ఫస్ట్ టైం చూసింది అది ఆ టేస్ట్ బాగుంటది అంటే అది స్వీటే ఇది స్వీట్ే కదా బాగుం
అవును
మ్ అంటే ఇక్కడ అ ఇక్క డ ఎక్కువ గసగసల్ తోనే పాయసం చేస్ ఆంధ్ర సైడ్ అయి తే ఇవి సేమియాతో చేస్తారు ఇక్కడ అసలు సేమియానే యూస్ చేయరు గసగసాల్తోనే ఎక్కువ
ఆ మీ ఇల్లు బాగుంటది ఇంట్రేస్
ఇంకా పట్ ఆ ఒబ్బట్టు అంటే ోలిగా చేస్తార
అవును
హోలిగలును ఆ చిత్రాన్నము మూడు అ చేస్ స్తరంటే ఇక్కడ కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి దాన్ని తురిమేసి ఉత్త కొబ్బరితోనే కొబ్బరి బెల్లం పాకం పట్టి దాంతో చేస్తారు కొబ్బరి కజ్జాయ అని ఒబ్బట్టు అని
ఆ ఆ
ఇక్కడ వేరే చేసేది ఒబ్బట్ మన సైడ్ అయితే శనగ్ బ్యాల్ను ఆ బెల్లము అవి వేసి చేస్తారు ఆ ఇక్కడ ఉత్త కొబ్బరి ఎమొ ఆ పాకం పట్టి బెల్లమ పాకములేసి ఆ ఇది కొబ్బరి వేసి ఆ పాకం అంతా గట్టికి చేసేసి దన్ తో ఒబ్బట్ చేస్తారు
అవునా
ఉమ్ నార్మల్గా ఇంకా ఓలిగి రవ్వ వస్తుంది కదా ఇక్క ఇక్కడ తక్కువ ఓలిగిరవ్వ మైదాతో వచ్చేస్తారూ సార్ రెండు మిక్సింగ్ వేస్తా మైదానం ఓలిగి రవ్వ రెండు మిక్సంగ్ వేస్తా చేస్తారు ఉమ్ అంటే అక్కడికి ఇక్కడికి కొంచెం సేమే కొన్ని డిఫరెన్స్ ఉండది కానీ ఫెస్టివల్స్ అయితే ఆడవిడివి చాలా తేడా సంక్రాంతి అక్కడ బా చేస్తారు ఇక్కడ అసలు పట్టించుకునేది లేదు ఆ పండుగ ఉగాదిని ఆంధ్రాలో బాగా చేస్తారు ఇక్కడ పట్టించుకు బరు ఇక్కడ దసరాను దీపావళ ఈ కరకము వరలక్ష్మీ వ్రతము ఇవి బాచేస్తారు మళ్ళీ పెద్దల పండగ వస్తుంది కదా సరే అక్కడ ఉంటా మ్మ్ సరే
బాయ్
ఉ